హలో నమస్తే అండి.
అ నమస్కారం అండి.
ఎలా ఉన్నారు, బావున్నామండి. మనం ఈరోజు పండుగల గురించి మాట్లాడుకుందామా అండి?
ఎట్ల అంటే అట్నే
ఓకే మీరు మామూలుగా ఏం పండగలు జరుపుకుంటారండి
మామూలుగా అంటే సంక్రాంతి చేస్తాము. దసరా చేస్తాము. నస్తోంది అది చేస్తాము.
అవునా పీర్ల పండగ ఎప్పుడు జరుపుకుంటారండి? అంటే నా ఫస్ట్ రోజు నుంచి మీరు ఎట్ల జరుపుకుంటారో చెప్తారా?
రెప్ రేపటి నుం
ఫస్ట్ అంటే మీరు పండగ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఎట్లా జరుపు కుంటారు పండుగని నాకు కొంచెం వివరించి చెప్తారా?
ఆ ఓకే, పీర్ల పండగ అంటే ఇప్పుడు ఏం చెప్పాలబ్బా పీర్ల పండగ అంటే ఊరంతా దగ్గరకి అంతా తోటకంత చేరి అంత మాట్లాడి ఆ గుద్దులని ఎస్తారు, ఆ రాళ్ళని గుండెం దగ్గర్ రన్నీ గు అవన్నీ పెట్టింటారు అవన్నీ తీసేసి
ఉమ్
అ అంత సకరదది ఇచ్చేత్తవ? ఉంటారు సా సాహెబ్లు వాళ్ళ అంతా సక్రాంత చదివిచ్చి ఆ రోజు ఇది చేత్తారు. మళ్ళా మూడు రోజులకే ఏమోంత గుం గుంత తొవ్వి అంతా ఇది చేస్తారు, ఉమ్ పాన్కాలు అని చేత్ తారు ఆ అత సోత్ లు తెచ్చి అంతా ప పూజ పెడతారు, సక్కరగా తెచ్చుకొని వాళ్ళు సక్ కర చదివిచ్చి పూజలు పెట్టి అన్ని చెత్తారు, మళ్ళా పానకాలు అని ఆ ఇంటికొగరు ఐదో రోజు ఆ పానకాల అని చెప్పిస్తారు పింజిరోలు పానకాలు అన్నీ వాళ్ళవి సపరేట్, మళ్ళా వాళ్ళ రెండు రోజులు కీ మా మామూలు పా పానకాలు అని చెప్పేసి చెబుతారు అం మనోల్ల లందరూ ఇంటికొ ఒకరు పానించం అని చెప్పి చేసి ఇది చేస్తారు.
ఓకే
తే ఆరోజు స్వీట్ చేస్తారు, స్వీట్ చేస్ కి బంధువులందరినీ పిలుసుకొని చేసుకునే వాళ్ళు చేసుకుంటారు జోరుగా. ఎవరెవరు సోంతని బట్టి వాళ్ళు చేసుకుంటారు.
ఓకే అవునండి ఆ అది దేవని కీ ఏదో తాయత్ కట్టుకొని ఏదో దేవుడు అయ్యారు అని చెప్తారు కదా, దాని గురించి మీకు ఏమన్నా తెలుసా?
ఆ దాని గురించి పెద్దగా ఐడియా ఏం లేదు మాకి మేము అప్పుడు మంచి మా ఊర్లో ఏం సారి గేమ్స్ చేస్తానలేదు చేస్త ఐదెండ్ల ఒకసారి చేస్తారు దాన్ గురించి చెపద్దు పెద్దగా ఏం పట్టించుకోము ఊ మళ్ళీ సంవత్సారానికి ఒకసారి చేస్తారు
ఓకే ఇంకా ఏండగలు జరుగు రుకుంటారండి బాగా అవునండి మీరు ఉగాది ఎలా జరుపుకుంటారు
ఉగాది అంటే మామూలే ఉగాది అంత గ్రాండ్ గా ఏమి చేస్ చేసలేదు మాముూలుని మామూలు ఆ మా ఉగాది పండుకి మా మొత్తం ఇండ్లన్నీ ఇగ సంవత్సరానికి ఒకసారిగా ఉగ ఉగాదికి ఇండ్ల అన్నీ మొత్తం మొత్తం దీప్ క్లీనింగ్ చేసేస్తారు మొత్తం అంతా
అవు అంటే ఇలంతా పై నుంచి అంత
పై నుంచి మొత్తం అంతా ఉగాది పండుకి మాత్రమే అట్లా క్లీన్ చేసేది ఇలాంతా క్లీన్ చేసేసి మొత్తం అంతా మామూలు ఇంట్లా ఇంటి దేవుడు ఉంటాడు ఇంటి దేవునికి ఇంటి దేవునికి పోయి ఆ చేసుకొని ఆ మామూలు తల వేసి కాయ కొట్టి ఆ రోజు ఉగాది పచ్చడి పచ్చడి చేసుకొని తోరణలు కట్టి ఆ రోజంతా చేస్తారు నెస్ట్ డే మాములు చికెన్ మటన్ చేస్కోని చేస్తారు అంత సింపుల్ ప్పలుగా అంతగా ఇదిగా ఏం చేయరు
ఓకే అంటే ఉగాది పచ్చడి ఎట్లా చేస్తారండి
ఉగాది పచ్చడి ఒకోరు ఒకక రీజన్ గా చేస్తారు మేమ మేమ అయితే ఆ యపుత తీసుకొని యాపూత బెల్లము మామికాయ ముక్కలు అవన్నీ ఇది చేసి ఎవరెవరో ఇష్టాలు కొద్ది అంత అయితే ఒకే రకంగా అయితే చేసుకోరు మా ఊర్లో మేం చేసేది అయితే అట్లా చేసుకుంటాం అన్నే ఓట్ల ఆ ఐదు రకాలు షెడ్రూల్స్ అని అ చేసి చేసుకుంటాము ఇంక మామూలు దేవుని పూజ చేసుకొని పొద్దున్నే ఓరు చేదు తెద్ ఆ చేదు తీపి కారము ఉప్పు పులుపు ఆ ఓగురు ఊ అన్ని చ చేసి చె చేసి పొద్దున్నే పూజ చేసుకొని తలస్నానం చేసి పూజ చేసుకని మనము ఇంట్లో వంట చేసి దేది ఎవరు ఎందీ ఏం తెలుసు నీకు అమ్మి ఆ నంత దేవనికి ప్రస సదంగా పెట్టి ఆ తలకేసి ఆ కాయ కొడతాం ఇంట్లో కాయ కొట్టిన తర్వాత ఇంగ అందరం ఇంట్లో తింటాము మళ్ళ సాయంత్రము పెద్దవాళ్ళు చనిపోయిండే వాళ్ళకి పోయి వాళ్ళకి కాయ కొట్టుకొని వస్తారు సాయంత్రం మా ఊర్లో
ఓహో అంటే ఉగాది పండుగ రోజు జరుపుకుంటారా అండి అక్కడ ఓకే మేమైతే ఇక్కడ దసరా దసరా అప్పుడు పెద్ద
ద ఊ ఎక్కడా పెట్టుకుంటారు దసరపుడు బట్టలు కానీ అవ ఇక్కడ వచ్చేసి చి ఆ రోజు బొ కాయ కొట్టుకొచ్చుకుంటారు గోరీలు ఉంటాయి కదా సమాధి సమాధి దగ్గరికెళ్లి ఆ కాయ కొట్టుకొచ్చుకుంటారు నెక్స్ట్ డే చి చికను మటను
కే అంటే ఏ పండుగ జరుపుకున్న మరుసటి రోజు చికెన్ మటను
చికన్ మాత్రం కంపల్సరీ మా ఊర్లో ఏం పండగన్నా కాని ఎట్లా పండుగన్నా కానీలే నెక్స్ట్డేడేనే ఆ నెక్స్ట్ డే చేసు కుంటారు అది వారం చూసేలా ఏమి చూసేలా తినే వాళ్ళు తింటారు తినుకోకుండే వాళ్ళు వాళ్ళు వారాళ్ళను బట్టి చేసుకొని తింటారు
మీ ఊర్లో మాత్రమే ఏవన్నా ప్రతి ప్రత్యేకంగా జరుపుకుంటార అండి పండుగలు అంటే మామూలుగా వచ్చే పండుగలు కాకుండా
వచ్చే పండుగలు కాకుండా అంటే మెరమను చేస్తారు చౌడమ్మ చౌడమ్మ మెరమనని చూడ దేవా మ మెరమని తీస్తారు ఉగాది పండుగ పోయిన పదైదు రోజులకి మెరవ చేస్తారు ఊరందరూ చేరుకొని మెరవం చేస్త మంగళవారం గాని యావారం అన్నా గని వారం పెట్టుకొని మెరం తీసి
ఆయమెకి ఊరంతా మెరవ తీస్తారు ఇంటి దగ్గరకు వచ్చి కాయ కొట్టించుకొని పో అదొకటే ప్రత్యేకంగా అంటే మామూలు పండుగలు కాకుండ ఆమె ఒక్కటి చేస్తారు
ఓకే ఇంకా అండి రాములువారి కళ్యాణం జరిపిస్తార అండి మీ ఊర్లో
అంటే పండుగ రోజు సింపల్ ఆ చేస్తారు ఆ రోజు పానకం పన్నీరు అవి
ఓకే పానకం వడపప్పు అవన్నీ పంచుతారు ఆ మా ఊర్లో అయితే రా మా ఊర్లో అయితే రాములువారి కళ్యాణం బాగ జరుపుకుంటాం అండి మా ఊర్లో అంటే ఆ రోజు ఊరందరికి భో జనాలు పెట్టి కళ్యాణం బాగ జరుపుకుంటం మేమైతే
సింపుల్ గానే పోయ్యి ఆ రోజు పండుగ రోజు పోయ్యి రాములు కాయగొట్టు చ్చుకుంటారు
ఓకే ఇంకా అండి వినాయక చవితి జరుపుకుంటార అండి మీ ఊర్లో
ఆ అక్క
వినాయక చవితి జరు
ఆ వినాయక చవితి గ్రాండ్ గానే చేసుకుంటార ఇక
కే మా ఊర్లో అయితే వినాయక చవితి కూడ చాల బాగా జరుపుకుంటాం అండి మా ఊర్లో బాగ అంటే మేమి ఇంట్లో వినాయకుని కూర్చిపెట్టి వినాయకుకి అంటే రకరకాల తీపి పదార్థాలన్ని వండి పెడతాము
ఓ
మీరు ఏం చేస్తారండి వినాయక చవితికి మేమైతే ఉండ్రాలు చేస్తామండి ఎక్కువగా
మేమైతే కుడుములు చేస్తాము
లడ్డూలు
ఆ లడ్డూ చేస్తాము
ఓకే ఇంకా అండి వినాయ్ ఓకే నిమజనం ఊరిలో బాగ చేస్తారా అండి
ఆ ఐదు రోజులు పెడతారు
ఆహా
బానే చేస్తారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆట పిల్లలకి పెద్దలకి వినాయకని ముందర ఏదన్న ప్రోగ్రాంలు పెడతారు ఆ ఒక్కో రోజు ఒక్కొక్క ఆట
అంటే చాలా సందడిగా జరుపుకుంటారు అనమాట మీము ఊర్లో వినాయక చవితి అంటే చిన్న పిల్లలకి గేమ్స్ పెట్టడం
ఆ గిఫ్ట్లు గూడా ఇస్తారు
ఓ ఓకే మాఊర్లో అయితే పూజీంచి వినాయక నిమ నిమ్జ్ చేసేస్తామండి మా ఊర్లో అయితే అలా ఏం జరుగ
మా ఊర్లో అయితే చాలా గ్రాండ్ గా చేస్తారు
ఒక్కొ రోజు ఒకో గా పెడతారు ఏ రోజుకి ఆ రోజే గిఫ్ట్ ఇచ్చేస్తారు
ఓకే ఏ రోజు అ రోజే గిఫ్ట్ ఇస్తారు
ఇస్తారు చిన్న పిల్లలకి బుక్స్ పెన్ను చదువుకునే పిల్లలకి పెద్దవాళ్ళకి ఏదన్నా గాని గిఫ్ట్ ఓ క్యారియర్ బాక్స్ ఇట్లా వంట సామాన్లు కాబట్టి పెద్దలకి అట్లా వాళ్ళకి ఇస్తారు పిల్లలకు బుక్స్ పెన్స్ ఇస్తారు గిఫ్ట్
ఓకే
అవును
పెద్దవాళ్ళకైతే ఏమి ఇస్తారండి చిన్న పిల్లలకైతే బుక్స్ పెన్నలు ఇస్తారన్నారు పెద్ద మరి ఎజ్ చిన్నపిల్లలకు అయితే ఏమిస్తారు పె పెద్దవాళ్ళకైయితే ఏమి ఇస్తారు
పెద్దవాళ్ళకైతే పాత్రలు ఏటవనా గాని తెచ్చిస్తారనమాట క్యారియర్ బాక్స్ అంట ఉ గిన్నెలు
ఒక డేటు పెద్ద వాళ్ళకి ఇస్తారు అ చాలా బాగా చెప్పుతారండి అయితే మీ ఇంటి మీ ఊర్లో వినయా అంటే చందాలు వేసుకుంటారా అ మీ ఊర్లో అలా
చందాలు ఎసుకోరు వినాయకంది లడ్డు వేలం పోస్తారు
ఓకే వినాయకుని వేలం అది వేలం పాట పాడి ఆ వచ్చిన అమౌంట్ ని మీరు గిఫ్ట్స్ గా తీసుకుంటారు
ఆ గిఫ్ట్ గా తీసుకుంటారు అది వడ్డీకి ఇచ్చిస్తుంటారు మల్లి వినాయకన్ వరకు అది వడ్డీకి నడపు అంటారు ఆ వడ్డి దుడ్డు లో వినాయకుని తెచ్చి గిఫ్ట్ అట్ల ఇచ్చి పిల్ల వాళ్ళకి సంతోష పరుస్తుంటారు
ఓకే అన్నదానం ఏమన్నా చేస్తారా అండి
ఆ ఆ చేస్తారు లాస్ట్ రోజు అన్నదానం చేస్తారు
మీ ఊరు చాలా పెద్దదా అండి
పెద్దూరు మాఊరు
ఓకే అందుకే అదే అంటే చాలా గేమ్స్ అన్ని పాట్ పెడుతున్నారంటే చాలా పెద్ద ఊరు అయితేనేయి గదండి అలాంటివన్నీ పెడతారు అందుకని
ఆ అవును వినాయకుని గూడా ఈ ఊర్లో వచ్చేసి వీధికొక వినాయకని పెడతారు కా కపోతే ఊరి ముందర పెద్ద వినాయకుని పెట్టి గేమ్స్ అన్నీ పెడ్త
ఆహా సరే అండి ఇంకా అండి ఇంకేమన్నా పండుగలు జరుపుకుంటారా మీరు స్పెషల్ గా వరలక్ష్మి రథం చేయండి
వరలక్ష్మిీ రథం అంటే కొంతమంది చేసు కొంటారు కొంతమంది చెయరు ఆ మేమైతే ఆ రోజు గుడికి వెళ్తాం శ్రావణం మాసం వస్తుంది కదా వరలక్ష్మి వ్రతము
ఓకే అంటే ఆ రోజు మీరు జస్ట్ గుడికి వెళ్ళేసి వస్తారు
అవును
ఓకే చాలా ధన్యవాదాలండి మీ విలువైన సమయాన్ని మా మాకు ఇచ్చినందుకు ఓకే అండి బాయ్ అండి